టో
హలో
హలో
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ విన్ ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఖాళీ అండి ఆ ఇప్పుడు వినిపిస్ వస్తుందండి అవునా ఆ మీరేం చేస్తున్నారండి
గుల్కెళ్ళి
ఆ వచ్చర
ఏం లేదండి మా బాబుకు దెబ్బ తాకింది వచ్చిళ్ళు వచ్చిళ్ళు బాబుకు దెబ్బ తాకింది అయితే స్కూలో పడ్డడు అండి అయితే ఇప్పుడే చాయ్ వేడి చేసి ఆ వాష్రూమ్ కనీ వెళ్తుంటే బ్యాగ్ తట్టి కింద పడ్డడండి
అయ్యో పాపం బాగ తాకింద అండి మరి
ఆ కింద పడ్డడు మావయ్య బల్లో
హలో
ఆ చెప్పండి
బాగ తాకింద అండి
ఆ బానే తాకిందండి
ఎట్ల
అది బ్యాగు సామె బ్యాగు దారిలో పెట్టిందంట అయితే వీడు వాష్రూమ్ మేడ వాష్ మేడం అంటే ఆమె వినిపించుకోలేదంట మేడం
ఆహా
వానికి అర్జెంట్గా వత్తందని ఉరుకుతాంటే బ్యాగు తట్టి కింద పడ్డడంట
ఆమెం మేడం అండి అంతగానం పట్టించుకోకుండా ఉండడానికి
ఆ లాస్ట్ పీరియడ్ మేడం క్లాస్ చెప్తుందంట ఆగురా ఆగురా అని అందంట
ఆహా
అంటున్నాడు మరి ఇగ
అవునా ఇప్పుడు ఎట్ల ఆ
అయితే సోమవారం రోజు మాట్లాడుకుందాం సార్ మీరు ఇప్పుడు సోమవారం రోజు
ఇప్పుడు ఎట్లుందండి మరి కొంచెం తగ్గిందా ఏమన్నా
ఆ బానే ఉన్నడండి ఆ ఇంజె క్షన్లు రామనర్సియ దగ్గరకి తీసుకెళ్ళామండి హాస్పిటల్ కి
ఆ
పన్ను ఒకటి ఊస్తున్నది అది ఊస్తే ఏం ప్రాబ్లం లేదని చెప్
ఊడిపోయి రాలేదా అండి ఇప్పటి వరకి
వచ్చినయిఅండి మళ్ళ వస్తేయో రావో మరి చూడాలిగా పెట్టియాలి మరి ఇగ తర్వాత
ఆహా
వస్తదొ రాదో చూసినాంక
ఆ అది కొంచాం అవును కొంచెం ముందు ఇరుగుతే ఏం కదండి మొత్తానికి ఉడిపోతే ఇబ్బంది మళ్ళ
ఆ మొత్తానికి ఒకటి ఊడి పోయింది ముందటది ఏమో ఒకటి ఇరిగింది ఒకటేమో ఊడతాంది ఇగా
బానే బ్లడ్ వచ్చినాల పాపం
ఘోరంగా అసలు రూమ్ మొత్తం నిండిందంట బ్లడ్ తోటి
ఆ మరి టీ
బస్తల కూడా బ్లడ్డే అసలు మేడం మూడింటికి జరిగితే నాలుగింటికి చెప్పిందండి
వచ్చే ముందు చెప్పిందేమో
ఆ మేడమ్ వచ్చే ముందు చెప్పింది మేడం ఎంత తెలివికల్లదో ఇంకా మళ్ళ అంటుంది కదా మీకు ఇన్ఫామ్ చేయకపోతే ఎట్లా అని చేస్తున్నా బాగనే దా కింది దెబ్బ పండ్లు దిగినయి కింది పన్ను మీదికి దిగిందండి
ఆ
ఐతే ఎట్లా అని
అంత ఘోరంగ పట్టించుకోకపోతే ఎట్లాండి స్కూల్లా
అదే ఉమ్ టైలట్ వాష్రూమ్ ఒత్త ఒత్తాందన్నప్పుడు పిల్లలని నమ్మకపోతే ఎట్లా నాకు అర్థం కాదు అసలు
అవును
ఆ
హ నమ్మాలి కదా ఇప్పుడు వాష్రూమ్స్ వచ్చినప్పుడు పంపియ్యాలి లేకపోతే వాళ్ళకి మళ్ళీ వాష్రూమ్స్ ఆపుకుంటే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది అయితది మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ రావడం కిడ్నీలో రావడం అట్లా టైలెట్ ఆపుకోవద్దండి అసలు చాలా వరకు చెప్తనే ఉంటరు టాయిలెట్ ఆపుకోవద్దు అని గాని పిల్లలడిగితే పంపియ్యాలి
వాళ్ళు పంపియ్యలేదంటా వానికి అర్జెంట్గ వచ్చినంకా పోరా అని అనేసరికి వీడు ఆగమాగం ఉరికేసరికి జా
ఆ
కింద పడి ఒక పన్ను ఇరిగింది రెండు పన్నులు ఇరిగినయి బట్ ఇంకొకటి ఊడు తాందంతే ఊగుతాందిగా మన పండ్లు ఎంత ఎంత స్ట్రాంగ్ ఉంటయండి పన్ను ఊగుతాందంటే అది ఎంత దెబ్బ తాకింది అసలు లోపట
అవును ఇట్లా
చించుకుంటేనే భయంకరంగా అనిపిస్తాంది
ఇట్ల ఒకేసారి బోర్ల బొక్కల పడ్డడేమో పాపం
ఇట్ల చేతుల మీద బెండ్ అయినా ఫేస్కట్లా తాకకపోవు గాని బెండు కాకపోవడం ఇంగది
వాళ్లకేం తోస్తదండి పాపం ఏమి తోయదు పిల్లలకి ఇంకా కానీ మరి ఇట్ల కాటన్ పెట్టి అట్ల బ్లడ్ ఆపిన అయిపోవు టీచర్ ఆయిన
ఆపలేదు ఏం లేదు బ్లడ్ అంతా హాస్పటల్ నిండిందంట చెప్పింది మేడమే అన్నది మొత్తం బ్లడ్ పోయింది సార్ ఇక్కడ మా దగ్గర మెట్ల మీద పడ్డదంట తీసుకొస్తంటే బస్సుల వస్తాంటే బస్సులో వడ్డదంట
ఉమ్
ఆ
ఇప్పుడు తగ్గిందా అండి మరి బ్లడ్
ఆ బ్లడ్ ఇప్పుడు ఇంజక్షన్ ఏయించిండు రామనర్సయ్య దగ్గరకి పోయి కొంచెం తగ్గింది కాటన్ తీసినా ఇది పైప్ ఏదో మొత్తం కుచ్చుకుంది కదా పన్ను లోపల నుంచి దిగి పొక్క పడ్డది కదా అది ఇట్ల వాసింది బాగా
ఆహా
మ్మ్
కు
మ్మ్ పైపు ఎదుగు మొత్తం వాసంది మ్మ్ ఇంక మీరేం చేస్తున్నారండి వంట చేసారా హలో హలో
హలో
వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వంట చేశారా అండి వంట చేసిందా ఏం కూర చేస్తున్నారు హలో
అదే మా చేయలే అండి
వినిపిస్తుందా హలో
హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి మీ వాయిస్ బ్రేక్ అయితుంది సిగ్నల్ లేదా
సిగ్నల్ ఇక్కడికి వచ్చానండి రోడ్డు మీదకి వచ్చాను అయినా రావట్లేదు
ఆ కొంచెం వర్షం పడ్డది కదా మీ అట్ సైడ్ పడ్ ఈ రోజు
ఆ పడ్డదండి ఈ రోజు పొద్దున్నుండి వర్షమే అండి ఇప్పుడే తగ్గింది
ఆ బాగానే ఉబ్బినా లేకపోతే తినడానికి ఏం రాదు
అవునవును
కొంచెం లిక్విడ్ లాంటివి ఏమన్న చేసి ఆ కొంచెం లిక్విడ్ లాంటి పదార్థాలు ఏమన్నా వేసి తాపియండి ఇగా అది అన్నంతోని కర్రీతో అంటే ఇట్లా గట్టుకలాగాగట్ క అంటే వాళ్ళ ఆకలి తాగరు కానీ పాలు, బ్రెడ్
మ్మ్
అట్లాంటివి
ఆ వేయిస్తున్నానండి ఇప్పుడే పాలు, ఛాయ్ ను బ్రెడ్ ఇ చ్చాను తింటున్నాడు మ్మ్
ఇప్పుడు అన్నం కూర తోని తిన్నా కూడా అది కారం ఉండి పెదముల్ మంట టా మండితే మండుతాంది మండుతంది అని ఏడుస్తారు అయినా
చూస్తున్నా
ఆ అయిన పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు ఆమెకి చెర్లకు టాయిలెట్ వస్తుందని చెప్పినప్పుడు పంపియ్యాలి పాపం
అంటే మావన్కంట ఊర్కే టాయిలెట్ వస్తాందని కొ టీచర్లు నమ్మరంట ఊకె టాయిలెట్ ట్టంటడు ఈ బాబు అనేసి
మ్మ్ హ్మ్
వాడు ఇంటికనే ఓ ఐదు ఆరుసార్లు పోస్తాడు ఓకే వనుకోస్తదండి టీచర్లు చెప్తే నమ్మరు కానుక ఊతాడు ఇంటి దగ్గర అట్లా ఊతాడు వాడు ఎందుకో బాగా వాడు ల తోటి కొట్టి
ఇంగా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ల కి ఉంటాయిండి అందరు ఒక
ఉ ఆయితే తే మేడాలు వీడు అబద్ధం చెప్తాడు ఊకే టాయిలెట్ అంటాడు మోషన్ అంటాడు అని వాళ్ళు నెగ్లెట్ చేసినారు గట్ల ఉన్నరు నాకు తెలిసినంతవరకు
ఆ
అడగాలి ఇగ మండే రోజు పోయి హెచ్ఎం దగ్గరికి పోవాలి వాకి వచ్చినా రాకుండా వీళ్ళు తోలుతే అయిపోతుంది కదా అండి
ఉ కొంతమంది పిల్లలు అబద్ద్దంని చెప్పి టాయి వాష్రూమ్ కెల్లి టైం పాస్ చేస్తారు అనుకుంటారే మా టీచర్స్
ఉహు అదే అదే
అట్లానుకుని ఇట్లా పంపియారేమో
అవునండి
నిజం చెప్తారండి అది చాలా వీడియోస్ లో యూట్యూబ్లలో కూడా చెప్తారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ టాయిలెట్స్ ఉంటాయి వాం పంపియడం లేదు పంపియాలి పిల్లలకి ఇబ్బంది పెట్టొద్దు అని
ఇది వరకు ఒకసారి ఇట్లా కంప్లైంట్ వచ్చింది గానీ నేన అంత పట్టించుకోలేదు ఉ హు
అవునండి మా పిల్లలు కూడా అంటారు పంపదు మేడం పంపదు అంటే ఎందుకు పంపదురా టైలెట్ వస్తుంది అర్జెంట్ అని చెప్పండి అని నేను అంటా
వాకి అంత అర్జెంట్ వచ్చేద కా ఆపిందంట మేడం
ఇప్పుడు ఆ భయానికి కూడా పిల్లలు వాటి వార్ వాటర్ కొంచెం వాటర్ కూడా కొంచెం తక్కువ తక్కువ అవుతారు టాయిలెట్ వస్తే పంపియారు అని ఇప్పుడు వాటర్ తాగితేమి ఆ వాటర్ ఎక్కువ
అవునండి
ఆ అట్లా కూడా ఉంటది
ఆ అదే ఇగ మండే రోజు హెచ్ఎం సార్ మాట్లాడదాం అని అన్నాడు మండే రోజు పోతే ఏమంట అక్కడో సార్ మరి ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది కదా పన్ను ఊచిపోతుంది బబు మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇంక దానికి మరి ఎవరు స్కూల్ యజమానే కదా పాటించాల్సింది ఇప్పుడు ఈ నియమాలన్ని టీచర్ల కడ నిర్లక్ష్యం ఉంటనే కదా వానికి దెబ్బ తాకింది
గట్టిగానే అడగండి అవును
అదే అడగాలి ఈగ మా సారు నేను ఇద్దరం అడుగుతాం ఇగ
అడగండి ఏ ఎందుకండి భయమా వేళకి వేళకి ఫీజు కట్టుకుంటా
ఆ వేల వేలకి ఫీజు కడుతున్నామ్ మళ్ళీ మూడు గంటలలకు జరిగితే త్రీ ఫార్టీకి అట్లా చెప్పింది
ఉ
ఓహో ఊ
వెంటనే ఫోన్ చేయాలి మనకి ఫోన్ చేస్తే సరే అండి
అంత బ్లెడ్ పోయేదాంక చూస్తుందా అండి మేడం
అవునండి సరే అండి
ఆ సరే అండి బాయ్
ఆ థ్యాంక్ యూ అండి అ